ఎవరు.
నేనా అండి మీ ఫ్రెండ్ అంటారండి దన్ని.
ఆ గుర్తొచ్చింది చెప్పండి మాట్లాడండి.
ఉ.
ఏం కావాలండి మీకి.
కొంచం ప్రశాంతత.
అదే ప్రశాంత ఏమట్లా ఇంకా.
కొన్ని డబ్బులు.
ఉ.
ఆ కొన్ని పర్మిషన్లు. హ ఇ ఇట్లాంటివి.
దాంట్లో ఏముంది ఎవరు ఇయట్లేదా మీకు అందట్లేదా అవి.
లేదండి మాకెవరి ఇస్తార చెప్పన్.
ఐ మీరే ఎతుక్కోవాలండి మీరే. అదేమి సంపాదించుకోవాలి అలాంటివన్నీ.
అది ఎట్లా కొంచెం తప్పండి మీరు.
చ బాగా చదువుకోండి. మంచి మార్కులు తీసుకోండి మంచి మార్కులు తీసుకుంటే. మళ్ళా అంటే మంచిగా నాలెడ్జ్ పెంచుకోండి.
అ.
కొత్త కొత్త స్కిల్స్ నేర్చుకోండి ఇంగ్లీష్ బాగా మాట్లాడండి. ఆ వచ్చేస్తది జాబ్.
కానీ మాకెందుకు రావట్లేదు మరి మేము అవన్నీ చేస్తాన్నాం కదా.
ఏమో మీ ఇంకా మీరు చేసే మీరు నేర్చుకునే దాంట్లో ఇంకేమైనా లోపం ఉందేమో తెలిదు కదా.
కానీ ఎంత ట్రై చేసి అన్నారో అసలు. కానీ ఎవ్వరి కూడా చాలా తక్కువ వస్తున్నాయండి ఎందుకు.
ఉ. మరి అట్లేతే బయట మార్కెట్ డౌన్ ఉందేమో అట్లా. ఐటీ జా ఐటి ఫీల్డ్ లో అంటే ఎక్కువ మంది బీటెక్ లో. చది చేసి పోతున్నారు కదా బయటికి జాబులకె.
అదే పెద్ద రీజన్ అసలు పోయే వాళ్ళు ఎక్కువ అక్కడ తక్కువ ఉంటాయి. జిమ్ జాబ్స్ ఎవరైనా.
అన్నికే మరి.
హ ఇట్ల అయితే కష్టం.
ఏమో. పని చేయండి మీకు అంత ప్రాబ్లం అయటు ఉండే ఎవరు మీ మీ కంపెనీలో. మీ మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా పని చేస్తుంటారు కదా. వాళ్ళతో రికమెండ్ చేయించుకోండి వాళ్ళతో రిఫర్ చేయిించండి ఆ కంపెనీకి గాని అట్లా. అప్పుడు మంచి కొంచెం ఆపర్చునిటీ కొంచెం రిజర్వేషన్ వస్తుంది అట్లా.
అట్లయినా కూడా వాళ్ళకి కూడా ఇప్పుడు వాళ్ళ జాబ్స్ గ్యారెంటీ లేవన్నట్. టు ఉన్నాయండి అసలు.
అవును వాళ్ళకి లేకపోయినా కూడా వాళ్ళు రెఫర్ చేయగలరు. ఈగ ఈ కంపెనీలు ఉన్నంత వరకు.
న్నారు అంటే అసలు ఎవరు ఇప్పుడు ఓపెనింగ్స్ అంత లేవు ఫ్రెషర్స్ కి. ఆ ఎందుకు పిలుచుకుంటారు ఇప్పుడు అంత ఆపర్చునిటీస్ లేవు ఇప్పుడైతే అసలు మెయిన్ వాళ్ళకి ప్రాజెక్ట్స్ అవి ఏమి లేవంట దాని వాళ్ ల్ల ఓపెనింగ్స్ నును హైరింగ్ జరగట్లేదు అని అంటారు
అవునవునువు
దీనికంటే ఊరిక ఏమన్నా గవర్నమెంట్ లో ఆ ట్రై చేసుకోవడం బెస్ట్ మో అని అనిపిస్తుంది నాకు
ఆ అది కూడా మంచి ఆలోచనె అండి గవర్నమెంట్ సైడ్ లో కూడా ఏమైనా జాబ్రిక్ పెంట్లు పడతానే ఉంటాయి ప్రతిసారి దాన్ దానికి అప్లికేషన్ పెట్టుకొని దాన్ని చదువుకుంటే ఆటోమేటిక్ గా మీకు వచ్చే ఏమన్నా ఛాన్స్ ఉంటుంది అనమాట
ఇంకా మీకు దీని మీద లాసెట్ దాని మీద ఏమైనా తెలుసా అండి
తెలిదు కొంచం వివరిస్తావా
అంటే నామగా ఇప్పుడు మనంకి అవి టూ వేస్ ఉంటాయన్నమాట
అవునులే
ఒకటి మనము ఇంటర్ తర్వాత డైరెక్ట్ మనం ఇంటర్ అయిపోయినిక ఫైవ్ ఇయర్స్ అట్లా రాసేసు కోచ్ అనమాట ఇంటర్ టెన్త్ తో అనుకుంటా కానీ అది కన్ఫామ్ గా నాకు ఐడియా లేదు ఆ దాని తర్వాత ఒక ఎగ్జామ్ రాసుకుంటే దాంట్లో మనకి ఇప్పుడు మనకి ఎంసేట్ ఎట్లా రాస్తామో అట్లా
అవున్ లే
అట్లా రాసుకున్న తర్వాత ఆ ఎగ్జామ్ లో ఏమో మంచి ర్యాంక్ వస్తే దాట్లో కూడా గవర్నమెంట్ కాలేజెస్ ఇట్లా ప్రైవేట్ కాలేజెస్ అట్లనే ఉం టాయి కొంచెం రిజర్వేషన్ అట్లంతా అంటే ఫీ రి ఎంబర్స్మెంట్ అవన్నీ ఉంటాయంట
అవునులే
ఆ అట్లా ఒకటి ఉంటుంది అది ఫైవ్ ఇయర్స్ అదే మనము ఇప్పుడు బీటెక్ తర్వాత రాసన్నాము అంటే అది ఒకటి ఉంటుంది త్రీ ఇయర్స్ది
అవున్ లేండి
ఆ ఏదో ఒక బీటెక్ గాని డిగ్రీ గాని ఏదైనా త్రీ ఇయర్స్ మనం కంప్లీట్ చేసు కున్న తర్వాత మళ్ళీ ఒక త్రీ ఇయర్స్ కి అది రాసుకోవచ్చు అనమాట ఆ ఎగ్జామ్
ఓకే ఓకే
ఆ త్రీ ఇయర్స్ మళ్ళా అది చేసుకోవచ్చు
ఏం చేస్తాంటారండి మీరు ఎప్పుడు ఏం చేసినా కూడా ఏందోటి సౌండ్లు వస్తా అంటే
ఏం చేయట్లేదు
చెప్పండి దాంట్లో ఏముంది
అంటే ఇవి సర్దుతన్న
ఓకే బట్టలు సర్డుకుంటున్నారా
లే కేటిల్ లోక్కటే
ఓకే కేటీలు కూడా వాడతారా మీ పీజీలో
ఉ అదే వాతం ఇకేం వాడం
మీ హాస్టల్లో అన్నం మెట్రా పీజీలు కెటీలు వాడుకుంటా
పెడతారు వాళ్ళు పెట్టేది బాగుండదు కదా అందుకని
ఉ
ఉ ఏ అయినా మేమేం దాంట్లో ఏం ఫుడ్ ఐటమ్స్ అట్లంతా చేసుకోని వెళ్దు జస్ట్ ఊరికే ఇట్లా ఏమన్నా గింజెలు కన లేకపోతే ఎగ్స్ బాయిల్ చేసుకోవడానికి
అవునులే
రాగి గంజి చేసుకోడానికి అట్లా
మ్ ఎంత పెట్టుకున్నారండి అది?
అది ఒక ట్వెల్వ్ హండ్రెడ్ అట్లా పడింద అనుకుంటాను నాకు కూడా కా క్లారిటీ తేలీదు
చి
మా ఇంట్లో వాళ్ళు బుక్ చేస్కున్నారు
అవును అవును
మ్హు
ఆ మేము కూడా ఓటి కొనుకోవాలండి ఇట్లా ఇబ్బంది అయిపోతుంది మాక్కూడా మా హాస్టల్ లో కూడా అంటే ఆ పొద్దున్నే ఆ ఏడు ఏడు కు స్టార్ట్ చేస్తారు ఏడు కు టిఫిన్ ఉంటుంది మధ్యాహ్నం ట్వల్వ్ కు ఉంటది ఇంగా నైట్ వచ్చేప్పటికి సెవెన్ కి పెట్టేస్తారా? మళ్ళా మాకి సెవెన్ కి తినేసినా మంటే మేము లంచ్ అదే డిన్నర్ డిన్నర్ ఆ మళ నైట్ అంటే ఎప్పుడో టెన్ కి అట్లా ఆకలి అయితది
మ్ అది మీరు అట్లా కొనుక్కోవాల అనుకుంటే ఇది మల్టీ పర్పస్ ఉండేటవి కొనుక్కోవడం మేలు అసలు
మ్ అక్క అవేవండి అట్లా
అది మామూలు అయితే జస్ట్ ఉరికే అవి వాటర్ బాయిలింగ్ అట్లా మాత్రమే ఉంటుంది. వేరేమన్నా కుక్ చేసుకోవాలన్నా అది పనికి రాదనుకుంటా అదే ఇట్లా మల్టీ పర్పస్ అయితే కనీసం చిన్న చిన్న అన్న కుక్ చేసుకోవచ్చు.
మ్ మల్టీపర్పస్ అంటే ఇప్పుడు మీరు కొనేది వాళ్లు మల్టీపర్పసేనా?
మ్ అది కొంత వరకు ఉంటుంది అంటే ఫుల్ ఆయిల్ డీప్ ఫ్రైలు అట్లాంటివి కావు గాని కొంచెం ఆయిల్, వాటర్ మిక్స్ ఉండి అట్లా చేసుకునేటివి చేసుకోవచ్చు కర్రీస్ గాని
అవునులేండి
ఉహు
ఆమ్లెట్ వేసుకోవచ్చా?
ఆ అట్లాంటి లేవండి అసలు వాటర్ ఉండలా కొంచెం ఒక లెవెల్ అని చ్చింటారు వాళ్ళు అక్కడ వర కు కంపల్సరీ వాటర్ ఉండలా మీరేం చేసుకున్నా
అవునులే
అప్పుడే అది వర్క్ అయింది లేకపోతే అ వర్క్ పని చేయదు పాడైపోతుంది.
ఓకే ఓకే అన్ అట్లాంటిది మాకు యూజ్ కావాలండి. మేమ్ ఎలక్ట్రిక్ స్టవ్ అనుకుంటాం
ఉంటాని అది ఎక్కువ కదా
ఎక్కువే ఇ మ ఇంకేం చేస్తాం చెప్పండి
మ్ మ్ మళ్ళీ దాంట్లో ఇప్పుడు అది తీసుకుంటే దాని మీద కావాల్సినవి అన్నీ తిస్ కొల్లా అవి కడుక్కోన్ పెట్టుకుంటామ్ అన్ని పని ఎక్కువ
అవును అవును
చ్
ఇంగెట్లా చేసుకోవల్లా ఆకలైనప్పుడు వేసుకుం పదే పదే చేసుకోం కదా
ఉ అవును అది కరెక్ట్
ఎప్పుడో ఒసారి నైట్ టైం ఎగ్ ఎగ్స్ ఏమ నెక్స్ట్ టైమ్ ఆమ్లెట్ వేసుకోవడము లేండి ఏదన్న అట్ల చపాతులు కాల్చుకొనికి చపాతులు కాల్ కాల్చుకోవచ్చు
మ్ అంటే మీరు చపాతీలు చేసుకుంటారా ఎట్లా చేసుకుంటారు
చేసుకునేకి రాదు నాకి చెస్ చేసుకోవచ్చు కదా పాసిబుల్ కదా అంటన్నా
అవన్నీ తిక్కడానికి కదా అట్లా జేత్తారు
తిక్కం యాడ అండి చేసుకో మేడ చేసుకునేకి ఆప్షన్ ఉంది కదా అంటన్నా
ఆ మ్ ఉంది ఉండకైతే
స
ఇంకేనా తిన్నారా
మ్ తిన్నామండి మీరు తిన్నారా
ఇంగా లే అండి ఎల్లాలా మేమ్ గూడ
టైమ్ అయింది కదా
ఉ ఎల్లల్ల ఇంక బయట అ కొంచెం అట్ల బయటికి ఎల్లేసి వచ్చింది కాబట్టి అందరు తిన్నామణి
అవునవునులేండి అది కూడా మంచిదే లేండి కొంచెం లేటుగా అట్లా లేట్గా తింటే నైట్ బాగ నిద్ర పడుతాది మళ్ళ ఆకలి కాకోకుండా
ఆవును లేకపోతే మళ్ళీ పన్నెండు గంట్లు రెండు గంట్లు లే లేసి నిద్ర లేకుండా అయిపోతుం
అవునవును మళ్ళా అప్పుడు ఆకలి అయిత్తుంది ఏం తినలో ఏ ఉండవు కదా హాస్టల్లో ఏమ్ ఉంటాయి మళ్ళ బయటకి పోలేం
మ్ ఉండవు అదే ప్రాబ్లం ఇక్కడ ఆన్లైన్ కూడా అవకాశాల్ లేవు
ఆ ఎ అవునవును
హ్మ్ అది
బయట షాప్స్ అన్ని క్లోజ్ జేస్తు నైన్ థర్టీకి అట్ల అంతా నైన్ కి అంతా
బయట షాప్లో ఉన్నా మాతో పంపీరు కదా అది ప్రాబ్లం
అవునండి
అలో చేయరు ఒక ఎయిట్ ఎయిట్ థర్టీ లాస్ట్ అన్మాట దాని తర్వాత ఏమన్నా అంతా బయటకియనుం
ఆ అది మీకోసమే కదా గర్ల్స్ కోసమే కదా మల్ల ఇప్పుడు బయటకు వచ్చి ఏమన్నా జరగరానిది జరిగితే మంచిది కాదు కదా అని చెప్పి వాళ్ళు కూడా కొంచెం ఆ
ఉ అది కరెక్టే అట్లే ఉండల్ల గుడా మళ్ళీ ఎప్పుడంటే అప్పుడు వచ్చిపోయేలాగా ఉంటే బాగుండదు
ఆ మరి అప్పుడు బాగుండదు ఇట్లా గర్ల్స్ ఎబుడు పడితే అబుడు నైట్ టైమ్ బాగ తిరిగేది బయట మంచిది కాదు
హ్మ్ అవునవును
అది మీకోసమే కదా చెప్పేది అదంతా చేదంతా ఇంకేమండి
సరే అండి మరి అయితే మీరు తినడానికి ఏళ్లాలా
వ్మ్ సరేండి వెళ్ళండి
వ్మ్ బయ్
బుయి బాయ్